వినిపిస్తున్నాండి
వినిపిస్తా ఉందండి మీకి
హ్మ్మ్ వినిపిస్తుంది
బాగున్నామండి మీరు బాగున్నారా
ఏమో బాగున్నాము
ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇందాకే తిన్నాను గుర్తొస్తే కాల్ చేశానండి
అండి
ఉగాది వస్తుంది కదా రావట్లేదండి ఊరికి అయిపోయింది ఉగాది సారి ఆ చిన్నమ్మ తిరనళకి
రావాలి అండి వస్తాం ఎప్పుడ వసారండి డ్యూటీ ఉంది కదా ఇక్కడ
ఆ
వీలు చూసుకొని వస్తామండి మనకి ఇష్టమైన ఫెస్టివల్ కదండి అది రాకుంటే ఎట్లా
కానీ ఎక్కడండి మీరు బిజీ బిజ డ్యూటీ అధి ఇధి
ఏం చేస్తామండి టైమింగ్స్ అలాగ ఉంటాయన్నమాట
సంవత్సరానికి ఒకసారి కదండి వచ్చేది
వస్తాంలేండి
ఉ
మరి ఎట్లట్ల అండి ఎట్ల పండుగ ఎట్లట్లా జరుగు తాంది ఊరి దగ్గర
నిన్ననే అండి నిన్న సాయంత్రము అదే బండి సామాన్లు అన్నీ తీసినారండి చెన్నమ్మ బండివి
అవునవును
ఆ అవన్నీ కొంచెం చేపించాలి కదండి కమ్మ చెపిస్తా వున్నారు శ్రీరామనవమి ఎప్పుడుండి మొన్నాడు అనుకుంటా కదా గురువారం అదే బండి రెడీ చేస్తారు ఫస్ట్ టైం కడతారండి ఇంకా సాగు సాగు నంపు ఉమ్ అవును ఆ రోజే గంగమ్మ పెట్టమరవని కూడా ఆ రోజే అనుకుంటాండి గంగమ్మ పెట్ట మర
అదే ప్రొద్దున గంగమ్మ పెట్టి బాగా జరుగుతుంది కదండి సూపర్ గా జరుగుతుంది నాకు ఇష్టమైనందండి అది
హ మరి రావట్లేదా ఇష్టమై అని అంటున్నారు
వంటలు ఏమేమి చేశారండి పిండి వంటలు అన్నీ ఏ ఏం చేసినారు
ఆ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి చేయ్యాలి ఏం చేయించాలండి చెప్పండి మీరేమన్నా సజెషన్స్ ఇవ్వండి
కారం చిట్టలు కరజీకాయలు
ఆ చాలా నే పట్టు చేయాలండి ఆ అది ప్రాసెస్ ఎక్కువ కదండి
ప్రాసెస్ ఎక్కువయినా కానీ చెయ్యాలి కదండి ఇష్టమేమైన వాళ్ళు వస్తే
ఆ సరే అండి
య వస్తాంలేండి వస్తాం వస్తాంలే కష్టమతుంది కద మేము
అ రండి అన్ని ఏమేమి ఇష్టమైనవన్నీ చేసుకుందాం నిప్పట్లు చేద్దాం అట్లు అరిసెలు చేస్తాం అన్ని చేద్దాం
షాపింగ్ చేసారా అండి పండకి ఇంకె ఎప్పుడుండి చేసేది ఇంకా
ఆ
మేమేం చే మేమేం మేమేం చేయమండి షాపింగ్ మీరే చేయాలా మీరే తీసుకు కురావాలా మేము ఎందుకు చేస్తాము
మీరొచ్చేటప్పుడు వీలైతే తీసుకుని రండి మ్మ్ డబ్ బులు వేస్తాం
కానీ కానిండి ఎట్లోగట్ల మ్మ్
చూద్దాం మీరు వచ్చినాక పోయేదో లేదంటే చూద్దాం ఎలా నెక్స్ట్ వీక్ కదా
మ్మ్ ఇంకేం
గంగమ్మ పెట్
హలో బా జరుగుతుందండి ఆ గుర్తుంది గుర్తుంది గుర్తుంది
ఆ అదే మన పక్క ఊరు నుంచి ఫస్ట్ సాయంత్రం వెళ్తారు అక్కడికి దే
ఆ
వేరే ఊరు నుంచి తీసుకురావడానికి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసి మన ఊరు కొచ్చేపాటికి ఒక నైట్ ట్వల్ వన్ వన్నో క్లాక్ అవుతుంది ఊరి చివరి నుంచి ఊరి చివరి నుంచి స్టార్ట్ అయితే
ఎప్పుడండి స్టార్ట్ అయ్యేది అది ఇప్పుడు నై ట్ కదా మిడ్ నైట్ లో టైం లో కదా స్టార్ట్ అయ్యేది
అదే చెప్తున్నాను కదండి మన ఊరికి వచ్చేపాటికే వన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది
మ్మ్ ఇంకా గుడి దగ్గర అంత గుడి దగ్ గర దింపేసరికి ఫైవ్ సిక్స్ ఆ టైం అయితుంది
ఆ మరి అది అదే స్టార్టింగ్ నుంచి ఊర్ స్టార్టింగ్ నుంచి రావాలి కదండి ఊరంతా తిప్పుకొని గుడి దగ్గర పోయేపాటికి అంత టైం అయితుంది
ఆ అవునవును
ఆ అప్పుడైతే మనము చిన్నప్పుడు అప్పుడు స్వామికి అదే గంగమ్మ పెట్టె మెరవన్ పెట్టెకి చాలా మ్మ్ పూలొస్తా ఉండే ఆ పూల కోసం పోతా ఉంటిమి
కోసం గుడి దగ్గరికి ఎట్లా పోతాంటిమండి మనము ఆ పూలు తీసుకు తీసుకోవాలని
ఆ స్వామివి అని చెప్పేస్తే తీసుకోవాలని పోతా ఉంటే చాలా బాగుంటుండు ఆ అవును అవునవును
మన రిలేటివ్స్ అంతా మనకి ఇచ్చే వాళ్ళు దేవుడు
ఆ ఆ అవునండి
ఆ గుడి దగ్గర పండగ రోజు ఆ పండగ రోజు అయితే ఇంకా గుడి దగ్గర ఎన్ త సందడి సందడిగా ఉంటుందండి పన్నారు బండ్లన్నీ గే ఆ వేరే ఊ వేరే వేరే ఊర్లోచ్చి ఎద్దులో
మ్మ్ ప్రొద్దున సాయంత్రం ఇన్ ఎనీ టైమ్ డ్రమ్సే ఎద్దులు సందడి
ఉమ్ సందడి సందడిగా ఉంటుంది
ఊహు బాగుంటుంది ఇంట్లో పిల్లలుంటే వాళ్ళుగా ని చాలా బాగుంటుంది
ప్పుడు పిల్లల్ల సందడెక్కువ అండి ఊ వాళ్ళు ఒకరి మించ ఒకరు కొట్లాడుతుంటే టే అది గావల్ల నాకిద గావల్ల ఆ
ఆహా నార్మల్ గా డ్రమ్స్ వచ్చినప్పుడు గాని ఇంట్లో
అవునవునండి అవునండి అవున అండి కరెక్ట్
లాస్ట్ టైమ్ మా ఇంటికి చిన్న పిల్లలు వచ్చారండి మా అక్క కూతుర్లు
అవున్లేన్డి
మరి వాళ్ళకి డ్రమ్స్ వస్తే చాలు
వాళ్ళ డ్యాన్స్ ఎక్కువ కదండి ఆ వాళ్ళని జూసి మనం ఎక్కువ బాగా నవ్వేది అదొక ఫన్ టైమ్ ఊ
ఎద్దులకి బాగా
అవునండి బెలూన్ పూలదండలు అలాగా
ఆ పూల దండలేస్కోని చాలా బాగుంటాయి
అవునండి అవునండి ఎన్ని ఊర్లనొంచి వస్తారొ
ఆ
దానికి మళ్ళా టోకన్లు ఆ ఎద్దులుగ్గూడా టోకెన్లు తీసుకోవాలండి కొట్లాడుకోకుండా మేం ఫస్ట్ మా ఊరు ఫస్ట్ మా ఊరు ఫస్ట్ అని కొట్లాడుకోకుండా
ఉ అట్లయితేనే బాగుంటుందిలేండి
ఆ
లేదంటే గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి వుం ఇంకా అప్పుడే తిరనాలప్పుడే మార్నింగ్ మధ్యాహ్నం మేము పాలు పొంగు పెడతారు కదండి అది కూడా నాకు చానాఇష్టంమండి
ఆ అప్పుడే అందరుూ ఎక్కువొస్తారండి ఏ మూలన పాలు పొంగుతాయో అంటే ఏ మూల ఎక్కువ బాగా పొంగుతే ఆ మూల బాగా పంటలు పండుతాయని నమ్మకం గదండి
ఆ అవునవునవును ఆ ఇంకొకటి ఆ పాలు పొంగబెట్టేటప్పుడు కూడా మనం కట్టెలని నార్మల్ మల్ గా పచ్చి కట్టెలే యూస్ చేస్తారంటండి అ అది కాక
నోటితో ఊపకూడదండి మనం మామూలుగా పొయ్యి పొయ్యంటిచ్చినప్పుడు పొయ్యి ఆరుకో ఆరిపోతే నోటితో ఊపుతాం గదా
ఆ అవునండి
చేయకూడదండి దానికి మరీ సపరేటుగా వేరే ఉంటాయండి
వేప మండలతో అనుకుంట ఆ వేప వేప మండలి అన్టిస్తా అయినా గ్రేట్ అండి పచ్చి కట్టల్ని
పచ్చికట్టలతో పోయి వెళకలం పాలు పొంగబెట్టడం మంటే
ఊ చాన గ్రేట్ ఆ అవును అదొక నమ్మకం
అవునండి.
మ్ ఎంతైనా ఉమ్ ఆ దేవత మనల్ని బాగా రక్షిస్తుంది.
ఉమ్
ఊరిలో అమ్ క ఇంకా చిన్నమబ్ ఆ అవునండి. చెన్నమ బండిని కూడా ప్చ్ ఆ త్రీ డేస్ ఏమో డైలీ ఆ మార్నింగ్ ఈవినింగ్ కడ తారు కదండి.
ఉమ్ ఊ
ఉమ్ ఆ మాను గుడా విశిష్టత ఉంది. ఆ ఆ మాను గుడా సింహమే ఏ
అవునండి ఊ అది గూడా ఒటి గ్రేట్ ఏమంటే మన ఊరి బ మన ఊరి ఎద్దులుతో స్టార్ట్ అయ్యి మన ఊరి ఎద్దులుతోనే ఎండ్ అవుతుందండి బండి కూర్చోబెట్టేది.
నండీ ఉమ్ అది ఎక్కడో విన్నాన్ నేను చాలా గ్రేట్ అండి. అ ఇంక మన మన అదే మన దేవత నార్మల్గా మనిషిలాగే, ఉనిదంట కదండి మనతో ఇప్పుడు మనం ఎలా
ఉమ్ ఎలా ఉన్నామో అలానే కానీ ఆమె పొలంలోకి వెళ్తూ ఉంటే ఆ ఆ తోఏక్ వెళ్తూ ఉంటే ఆ చేన్లో పొలంలో పని చేస్తా ఉంటే ఆమెకిి ఎక్కువగా నిమ్ నిమ్మకాయి, అద్దము, దువ్వెన, కుంకుము, పసు పు బండారు అవి కనిపిచ్చేవండి ఎక్కువగా
ఆ శివుని భక్తురాలంట కదండి ఆమె ఉమ్ అం అంత అంకిత భావం నిష్ట ఉంది కాబట్టే ఆమె దేవత అయ్యింది.
అవునవునండి ఉమ్ మన ఎక్కడ్నుంచో ఓచ్చి మన ఊర్లో సిల అయ్యిందండి.
ఎక్కడ్నుంచొ కాదండి ఆమెది మన ఊరే అంట మన ఊరే తిన్లో ఆమెది. ఆ మన ఊరె ఆమె పెళ్ళైన తర్వాత వేరే ఊరికి ఇచ్చినారు. మరి అగైన్ మన పుట్టింటికే ఓచ్చింది. ఊ ఉమ్
ఉమ్ ఒకే అండి మరి
బాయ్ అండి. ఉమ్ తప్పకుండ రండి తిర్ణాలకి
ఓస్తాం ఓస్తామండి ఖచ్చితంగా రాకుండా ఎలా ఉంటాం.
బాయ్ అండి.
ఉమ్ బాయండి.